హలో
హలో
హమ్
వినిపిస్తాంద ఏతా
తంది
ఆహ్ ఏం పని చేస్తన్నావ్
నేనేం చేస్తా ఏం చెయ్యలేద్ తిన్న ఇపుడే
హమ్
ఏం చేస్తన్నావు మే
ఏం చేస్తా ఏం చేయాలా కలిగనే ఉన్న
హమ్ పంపికిపోయినావా ఈ రోజు కూడా
హమ్ వచి
ఏం తిన్నావ్
ఇంకా ఏం తినలే టైమ్
అప్పుడే తెచ్చుకున్నారు మీరు
హమ్ అదే తిన్న ఎగ్ కర్రీ ఆహ్ దాన్ని ఏమంటారు దొండకాయి పెరుగు
హమ్
హ
నువ్వు దండ కాైతే నవు కదా
ఆ
దొండల అయితేనావు కదారు రూమ్ లో కరీలి చేద్దామండ దొండారు
ఇమాళ కొంచంచం
ఆ ఎంత చేస్తావను ఇలాల్ద ఏం చేస్తావు న డబ్బుతో ఏం చేస్తావు నీ డబ్బులతో అంటే షాపింగ్ చేస్తావా
అదొక్కటేగా నాకు గోలు గీము హెల్త్ తీసుకోవాలి అట్లే నంద్యలలో అది ఎందు క చెప్పినాక
ఆ
ఇదియిపోనాక చూసావు తప్ప్యా
ఆ
ఓకేనా
ఓకే
హ
ఇంకెంతసేపు ఉంది వర్క్
మామలు టైమింగ్ ఇ పనించాల ఇరో ఫ్రీనిల ఆఓల్మోస్ట్ ఫ్రీన్ ఎెంగ
ఇంకా మీీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసావా
చేయలేద ఈరోజు నిన్న చే మమ మన్న వేసన్నాను
మా తమ్మడు హిందుూ పొర్కల్ిే జూస్లు తెచ్చారు
ఎన్ని చాల
జ్యూస్ తెచ్చాడు
దిశ
తం త
తప్పుకి సంతవద్ే
హ
స అ వాడ
ను ఏం చె ఫ్రూట్ జూస్ ఆా బైటా
అ
ఫ్రూట్ జూసా
అ
ఫూడ్ సను తాగే ద్
మస్కుమిలాన్
రేయ్ నువ్వు గిట్ల చేయద్దురా
రోజు ఒకటి తాగాలనుకున్నా అది చూసి నలవై రుపాల్ అన్నీ నాతోనే మనీ నాట్ మ్యాటర్స్ హెల్త్ ఇంపార్టెంట్ మనకి
తెలుగులో మాట్లాడాదే
ఊ ఉ
ఆ
ఆ
ఆఫలైన్ లో కంటే ఆన్లైన్ లో కొనీదే బయట కొనేదే మేలు బట్టలు అ హలో
ఆ చెప్పు చెప్పు
ఆ
ఏం చేస్తన్నావ్
ఇం ఇంకా లేదు తినాలి
ఏంగా
తింట ఇంకోసేపుకీ వాడు కేకులు కొంచం తెచ్చిందా అవి
ఆ ఇంగా
హ్మ్
హు
కేకుగాను తిన్నా మళ్ళీ తింట పత్రికల్ తిని పంట హు
కేక్ ఏం పని చేసావ్
నేనేలాగాలి
ఉ
ఆ దేవుడా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు
ఇ క్ డ్యూటీలో ఉన్నా పదిసార్లు చెప్పాలంటే నాకు ఏదోలా ఉంటది
అళ్లగదా
చెప్పినా కదా ఇన్ని సార్లు చెప్ఫతారు పదిసార్లు చెప్పిన కదా ఈ పాటికి
హ
ఇంకే మరి మౌనిక పోతుందా కంపెనీకి
పోత ఉంది అనుకుంటా కాబట్టి ఆ లైన్ లో లేదు ఎప్పుడు
ఉహ్ కార్గునా తిమల అదే బెక్సానం
బోర్బోన్
కార్బన్లో వేకెన్సీ ఇప్పుడు ఉన్నాయని చెప్పినారు
హమ్ మళ్ళీ ఆ పిల్లాడిని పోమని చెపు ఇప్పుడు ఏదో దానికి
బాతులు
వర్క్ కూడా ఈ జిగ ఉంటుందంట
ఉహ్ అ
దీక్షన్లో కష్ట పనీ
భారీగా తోల్ తీసారండి మాముూలుగా ఉన్నడు తెలుస ఎంత కష్టం చనుగున అమ్మా పిండుతారు కంపెనీలలా చే ఆ పనికి ఆ సాలరీకి అసలు సంబంధం ఎ ఉండదు తెలుసా మాట్లాడితే చాలు మాట్లాడతారు బాగా నేను మాట్లాడతా కదా. నేను గమ్మున ఉండానుడు గమ్మున ఉండడావని కాదు కదా. ఈడు తెలంగాణ ఓడు ఇ పక్కనళతోనే కూడా మాట్లాడడు నేను అట్లా కాదు అందరితో మాలాడమే మీ వాయిస్ కాస్త వినిపిస్తుంది.
హలో హలో